మల్లా
ఆ వచ్చింద కాలు ఏం చెప్తుం
అళ్ళు రారు ఒరిజినల్స్ పట్టుకు రమ్మ అన్నారంట సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయమన్నారంట
ఏంటి ఒర్జినల్లా
ఆ
ఒరిజినల్స్ ఏవరితారు జిరాక్స్లుతారు గానీ
ఒరిజినల్స్ సబ్మిట్ చేయండి చెప్పారంట అయితే రాత్రి పదింటికో పడుకోం చంపేయింది తేగ మెసేజ్ మీద మెసేజ్లు ట్టేసింది టప్పు టప్పు టప్పు టప్పు మని వచేస్తున్నాయ్ ఓ ఒక ఫోన్ ఏంటిది వాట్సాప్ కాల్ ఎవరన్నా చేతున్నారా ఏంటి ని ఇలా మోగుతుందని చుస్తే ఇంతకి నా చేతులో ఎ ఏం చేయను ఏం చేయను అంటుంది అంటుంటే నీకు ఫస్ట్ జాయిన్ అయ్యే ముందు చెప్పలేదు కదా ఒరిజినల్స్ సబ్మిట్ చేయ్యాలని అడుగా ఒకసారి అని చెప్పాను
ఆ
సరే అడుగుతాను
అంటే ఇప్పుడు మాన మానేత్తారేమోని అడిగినట్టున్నారే
అవును దానికే అయితే సరే సారు మళ్ళీ ఇంకేమన్నా ఫోర్స్ గా అడిగితే అప్పుడు పేరెంట్స్ ని అడిగి ఇస్తామని చెప్పండి అన్నాడు అంతే వాళ్ళ డాడీ ఏమో దివ్య వాళ్ళ డాడీ ఏమో ఇచ్చే ఇచ్చే అంటున్నారంట
ఉ హు
అది అక్కడ మానేదమని ఇద్దరిది ఒకటే ఆ సార్ థింకింగ్ వాళ్ళు డాడి థింకింగు
ఆ ఏ ఇప్పుడు దాక బాగనే వచ్చాం కదా ఇప్పుడు ఇవ్వకపోయినా బానే వస్తాం కదా అడగాలి
కాదు అందులో ఒక అమ్మాయి నీకు ఫోన్ చేసి రమ్మంది చూడు తెల్లగా ఉంది ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ చేసింది ఆ అమ్మాయికి ఈ రోజు పెళ్లి చూపులంట అయితే ఆ అమ్మాయే మెయిన్ కదా అక్కడ హెడ్ కింద అంటే కొంచెం సీనియర్ అన్ని తెలుసు తన మేనేజ్ చేస్తది తను మనేజ్టప్పటికి వీళ్ళందరూ ఎక్కడ హ్యాండ్ ఇచేస్తారా అని మొన్నో అంతకు ముందో ఎప్పుడో ఆ దివ్య చా చ చ ఇది ఎవరినో జాయిన్ చేసిందంట ఒక అమ్మాయిని జాయిన్ చే అయితే ఆ అమ్మాయిని పిలిచి రూమ్ లోకి పిలిచి సారు అడిగారంట ఏంటి వాళ్ళు ఇద్దరు వస్తార రారా మీ ఫ్రెండ్స్ ఇద్దరుఅని ఏమో సార్ డౌట్ అని చెప్పిందంట ఆ పిల్ల అందుకని ఇప్పుడే ఇద్దర్ని బాన్డ్ ఒరిజినల్స్ అనేసి బయటపెడ్తునారు
ఉ
ఇలా చెప్పింది అమ్మాయి అని అందంట ఇది వెళ్ళి అడిగిందంట మీరు ముందు జాయిన్ అయినప్పుడు చెప్పలేదు కదా సార్ అంటే అప్పుడు ఇల ఇలా అని చెప్పాడంట మీ ఫ్రెండ్ ఆ అమ్మాయిని అడిగితే ఇలా చెప్పింది అని చెప్పి ఇంకేం మాట్లాడాలో తెలియదు ఆ అమ్మాయితో గొడవేసుకుందామంటే చెవిన్నోపేతుందని పడుకున్న అంటుంది
మ్మ్
అ ఉంది
అ ఇంకేం ఒరిజినల్ ఇస్తదంటా మరి
మ్మ్ వాళ్ళ అన్ని మానేస్తున్నాడంట మళ్ళీ నువ్వు కూడా మానేతే ఎలాగా నేను ఎక్కడన్నా ఒక్కడినే ఎలా చేయను అనేసి వాళ్ళ డాడీ ఏదో అన్నారంట మా చెల్లలేమో అంత మాటికి అసలు నేను రాను వస్తే నువ్వు వెళ్ళు కావాలంటే మానెస్తను అసలు నేను రాను ఇంకా అనేసే అళ చెల్లంట చిరాక్ తెప్ చెప్తున్నారే బాబు ఏంచయనే అంటుంది
మ్మ్ ఆ ఆ చెల్లు మానేద్దంట నచ్చలేదంట
ఆ ఎప్పుడు నుంచో అంటందె బాబు అ జాయిన్ అయినప్పుడు నుంచా మానేత్ర మానేత్ర
మానేసి ఏం చెత్తది
ఆరు
మళ్ళీ ఏంటి వాళ్ళకి ఏమన్నా జాబ్ వస్తే డానికి కుదరదు వాళ్ళ ఎస్తతేగానే వేలడానికి కుదరదు
అవును అలు ఇంకో బ్రాడ్ ఇకో బ్రాంచ ఓపెన్ చేసారంటే రాజమండ్రిలో
హ్మ్
మ్మ్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి
బనా రాజమండ్రి వరకు ఎక్కడికి వెళ్తారు అక్కడ ఉండేళ్ అక్కడ జాయిన్ అవుతారులే
ఆ అక్కడ ఇంటర్వ్యూ పెట్టారంట ఇంటర్వ్యూ ఉంది రేపోద్దు డున్నా అని చెప్పి కాల్స్ చెయ్యి అని చెప్పి చెప్పారంట అమ్మాయి నీకు ఫోన్ చేసి చెప్పిన చూడు ఆ అమ్మాయికి ఇప్పుడు ట్వంటీత్ అని చెప్పారంట అంటే ఇరవై ఎనిమిది అని ఆ రోజు కాల్స్ చేసి చెప్పారంట ఇరవై ఎనిమి అదనా ఇంటర్వ్యూ అని ఎళ్ళ ఏం చేసారు ఎళ్ళిపోయి చక్కగా అక్కడ ఫుల్లి ప్రిపేర్ అయిపోయి సారస ముగగురు కూర్చుంటే రావట్లేద్ అంటా ఇంటర్వ్యూకి సరే అని కాల్ చేసి అడుగుతుంటే ఏంటి మీరు ఇప్పుడు ఇంత సడన్ గా చెప్తే ఎలా వస్తా మాకు ముందే ఇన్ఫోమ్ చేయాలి కదా అని సీరియస్ అయిపోయారంట అప్పుడు ప్రవళిక అదే అమ్మాయి ఉంది కదా ఫోన్ చేసిన అమ్మాయి అమ్మాయికి ఫోన్ చేసి ఏంటి నువ్వు అసలు ఎవరికి చెప్పావు చెప్పవవా లేదా ఇన్ఫార్మ్ చేసావా లేదా అంటే సార్ మీరే కదా ట్వంటీ ఎయిట్ అన్నారు అనింది ట్వంటీ ఎయిట్ కదమ్మా ట్వంటీ అని చెప్పిందంటా ఎందుకే ఇంటర్వ్యూ డేట్ ట్వంటీ అయితే ఆ అమ్మాయి ఇరవై ఎనిమిది అని చెప్పింది అందరికి సడన్ గా చేంజ్ చేస్తారండి అని ఆళ తిట్లంట
మ్మ్ హ్మ్
ఆ ఆలాగైందంట ఆ
కానీ రాజమండ్రి అయింటే ఏంటి చాలా మంది వస్తారా బాబు అక్కడే చాలా జాబులు దొరికుతాయి ఈ జాబుకు వస్తారెంటి ఎవరన్నాను హ
ఇన్స్టా లో చూసే అందులోకి అందులోకి వెళ్తారులే
మనదే మనదే ఇంకా చిన్నదే, అక్కడ ఇంకా పెద్దదే, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయ్.
ఉహ్ అవును
వచ్చే సాలరీకి అక్కడ ఇంకా ఇంకా ఎక్కువ మంది దొరుకుతారు.
అకట్టానికి చెత్రమోనే ఓ టెన్ టవ్వేల్ ఎడతారేమో
ఉహ్
లేదంటే ఎవర్ ఏళ్లర్ గదా
అవును మనకు కాబట్టి ఏదో ఇలా వంతున్నారు.
అవు
మళ్ళీ లేకపోతే నీను నిన్ను అడగమన్నా పోయిరు. ఈ సారి అయితే తప్పకుండా తీసుకుంటారో
ఎందుకు నేన్ బాగా మాట్లాడతలేద్ అని చెప్పింది కదమ్మా మందా గుడ్ బిడ్ దగిచ్చిందని. ఆ రావట్లేదు, మాట్లాడడం రావట్లేదు, అంటుంది ఒక పూటకే. నేహిలిలిందా ఒక పోట
ఎవ్ ఇప్పుడు ఏమైంది నేర్చుకుంటది సార్, నేను కూడా ఉన్నాను, కదా అని చెప్తుంది ఏవైంది.
హు ఎందుక్ ఇంగా ఏళ్లన్ గదా
హుహ్
అలాగైది నాహో ఓ అయినా అళ్ళే అందరు మా మన ఎంతమందితోని ఉన్నారు. అని కాల్స్ మాట్లాడట లేవ్ ఈ ఒప్పించడాలు అన్నీ అబ్బే బాబా పెద్ద దళ్క్ ఇనొప్పా
నిజంగా దాని లెక్క ఒకడు దొరికారు దానికి ఇంతకీ జాయిన్ అయ్యారో లేదో తెలీదు.
అవును
కానీ ఫస్ట్ ఫీ మాత్రం కట్టాడ్ అతను
అవును అందులో సగం డబ్బులు వత్తాది ఇనికి అది గాదు గాని ఇలా అప్పుడు ఆ ఫిస్క్ తీసుకెళ్తారు కదా విజటింగ్ కి ఎవరన్నా చూడాన్ చే కనుక్కకోవడానికి డైరెక్ట్ ఆఫీస్క్ వత్తారు చూడు అలా వస్తే ఆ ఐదు వందలు ఇత్తరట ఎవరినన్నా విజిటింగ్ కి తీసుకొత్
ఉహూహ్
పర్లేదు గాదా ఇంగాని జీపం రాబోయినా నువ్వు విజిటింగులు తెప్పించుకుని చేసే వచ్చన్నాన్.
విజిటింగ్ అన్ ఏంటే మనం వెళ్ళాము ఇంటర్వ్యూ అటెండ్ చేసాము అలాగా
అలా గాదు ఇప్పుడు ఎవరనా పేరెంట్స్కి ఇప్పుడు కాల్ చేసి చెప్తారా. స్టూడెంట్నీ జాయిన్ చేయమని ఆ పేరెంట్స్ హోడ్ ఇంకా డీటెయిల్డ్ గా, ఇది నిజమా కాదా ఇయ్ అని కనుక్కోవడానికి వత్తారు కదా. ఆఫీస్క్ వచ్చి మాట్లాడతారు కదా, అలా ఎవరినైనా తీసుకొతే పేరెంట్స్ నువ్ గాని, స్టూడెంట్ని గాని, ఐదు వందలు ఇంతరంట.
హు బాను హుహ్ అలాగైతే తెలిసినోళ్లు అందరికిీ వ చూస్ ఏళ్ళండ్ అనొచ్చు. ఇంగా
ఆ ఒక నలుగురిని తెచ్చుకుంటే నాలుగు వేలు వచ్చేతాయ్. ఇంగ్ పది రోల్ ఏళ్లగాలు ఆఫీస్కి
ఉహూహ్ అవును
నాదే మూలాయి లాయి లాయి లాయి లాయి పెట్లోతునాయేంటి. అయ్యా నిద్రవచిస్తుంది
నేను రాత్రి నుంచి మళ్ళ పొద్దున్న వరకు ండ డల్ గా వినవా
ఏ పొద్దున్న లేగిసాను లె్గా అనే బ్లౌజ్ దగ్గర కూర్చున్నాను కూర్చున్న దాన్నన్ని ఏం చేసాను ఫ్రండ్ పట్టు ఉంటది కదా రెండు వక్ సైడ్ కుట్టేేశాను రెండు మక్కల ఒక సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ పాట్క వచ్చినాయి
మళ్ళ అవి కుట్న అన్న నీ కుట్లులిిప్పుకొని కుట్లిప్పుకొని చిరగగా వచ్చేసి నేసిేసుకని కొద్ది పట్టపక్కలే తలుపులు తొలుపులుసి ఫ్యామిలీ ఆ చిరాకులు ఫుల్లి పాటలు పెట్టే సౌండ్లు పెట్టే ఆ కుట్లు ఇంట కూర్చున్నానుకు అరగంట
హహ నేనా వెబ్ సిరీస్ ఉంది కదా అ జుత కూర్చున్నాను
అన్న సినిమలో ఆమె లైవ్
సినిమాద
ఆ
అందులోకి వెళ్ళి చూసుకోవడం ఏమన్నా కొత్త సినిమా వచ్చినాయి
మూవీ రూల్స్
హ
ఆ కంటంటే మ్యారేజ్ అయిపోద్ది లాస్ట్ ఇంక ఇదేలా లాస్ట్ బర్త్డే మనం వెళ్ళి సెలబ్రేట్ చెయ్యాలి అసలా అది ఏం చేస్తుంది ఆ షోరూమ్ ఉంది అసలు ఏం చేస్తుందని అడుగుతుంది
మనమే ఏంటి గిఫ్ట్ల గురించి దాని గురించి ఒక చచ్చిపోతున్నాము
ఆ ఏదో పేద ఇది ఏదో సెలవు పెట్టేసి వచ్చేసినట్టు చెప్తుంది
అ
కట్ చేయించి మంచిగా సెలబ్రేట్ చెయాలి అసలా ఆ ప్రసన్నత ఏం చెప్పంది అది అది మనకంటే క్లోజ్ అసలా
హ
ఇకా
పాప ఫోన్ లో మాట్లాడతాక బిజీ ఇంకా ఎక్కడ వస్తాయి
బెస్ట్ ఫ్రెండ్స్ అసలు ఎలా చెయలేద అదే హడావిడి చెయ్యాల అసలు మనకంటే ఎక్కువ అది అది యాక్టివ్గా ఉండాలి అది చేద్దాం ఇది చేద్దాం అని ముందుకుతీయాలి పూష్ చెయ్యాలి
అవును
మనం చెయయాల్సి వస్తుంది అాన్నన్ని పట్టి చూడడం మానేసింది ఉ ఆ అంతదే
ఇంకా అది కూడా డబ్బులు ఏమంటది ఏం చెప్పినా సరే ఇంకా
అవునా ఏ అ పోయి టెన్ ఫోటీ అయిపో